హలో మ్ ఏం చేస్తున్నావ్ ఆ బాగున్నా
ఏం లేదు డి కాలీయే
నేను ఏమి చేయట్లేదు మ్ ఫ్రెండ్స్ తో వెళ్ళాల ఉ నేనేమ్ ఆడతా నేన్ నానమ్మ హాలిడేస్ లో ఎల్తావా నాకు ఇంట్రెస్టే హాలిడేస్ లో ఆడ తవా క్రికెట్
ఆ ఆడతా మండి టోర్నమెంట్ ఆడతా మేము కోచింగ్ ఇన్సిట్యూట్ లో ఉన్నాం
హు హు ఆ అబ్బో ఊహు బాగా ఆడతార్ అయితే
ఆ బ్యాటింగ్ బౌలింగ్ ఆల్ రౌండర్ అండి
ఊహు
వికెట్ కీపింగ్ జేస్తాను ఆ ఫ్రెండ్స్ తోనే అండి ఆడేది
ఉ ఆళ్ళు కూడా ఆడతారా టోర్నమెంట్లు
వాళ్ళు నాతో ఆడతారు
ఊహు
ఉ టోర్నమెంట్ గెలిస్తే కప్పిస్తే తారు మాకు
ఉహు ప్రైజ్ మనీ కూడా ఇస్తారా
ప్రైజ్ మనీ చిన్న చిన్నవిగా ఉంటాయండి పెద్ద పెద్దవి ఏం లేవు ఇప్పటికీ
అవునా ఉహు
ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆ వేరే డిస్టిక్ తీసుకెళ్ ఆడిస్ తారు
ఉహు హు కోచింగ్ తిస్ కున్నావా
ఆ తీసుకున్నా
ఉహు బాగా టీవీలయి చూస్ తావా మ్యాచ్ లు
ఆ
ఉహు ఊ ఇంకా క్రికెట్ కాకుండా ఇంకా ఏమి ఇంట్రెస్ట్ నీకు
ఇంకా అన్నీ
అన్నీ అంటే ఉం ఇంకా అంటే
ఇంకా చాలా ఉంటాయి స్పోర్ట్స్ లో
స్పోర్ట్స్
క్రికెట్టు
ఆ ఫుడ్బాల్
షెటిలు
ఆహా సెటిల్ ఇంట్లో ఆడతారా ఎక్కడైనా గ్రౌండ్ కి ఎళ్తారా
సెటిల్ టెర్రెస్ పయిన ఆడతాం
హు గ్రౌండ్ కెళ్ళి ఆడరా
ఆడం అక్కడ కూడ
గ్రౌండ్ లొ కూడ ఆడతారా? ఉహు
ఓవర్ కారు బాల్ ఉంటాయి టార్నమెంట్ లో
అవునా హు
అలాగ యాభై ఓవర్లు ఉంటాయి.
ఆ
మే యాభై ఓవర్లర్థం ఆపోనెంట్ టీం పదకొండు మంది
అవునా టీవీలో వచ్చే మ్యాచులు అని చూస్తావా
అసలు పోయేది
ఉహు మ్మ్
చాలా బాగా ఆడతాను
అవునా
అన్ని సిక్స్ లే ఫోర్లు కూడా కాదు
అబో పేద్ద పిలేర్వన్మా మాట అయితే
ఉమ్ మే యా ఓవర్లులాడుతాం ఆపోనెంట్ మ యాభై ఓర్లాడి ది
ఉహు
అట్లా పన్నెండు డిస్టిక్లతో ఆడతారు లాస్ట్ లో గెలిచిన వాళ్ళు కప్ ఇస్తారు కప్ తో పాటు ప్రైజ మని ఇస్తారు
ప్రైస్ మినీ అందరుూ పంచుకుంటారా
టీమ్ లో పదకొండు మంది ఉంటారు సబ్స్టూట్ తో కలిపి పదమూడు మంది ఉంటారు
అవునా
అందరు కలిసి పంచుకుంటారు
దేబ్బల్ తగవా తగులుతుగా ఆటలో మ్మ్
లేదండి సేఫ్టీ సేఫ్టీ గిట్ పెట్టుకుంటాం అన్ని చేతులలకు ప్యాడ్లు కాళ్ళకి ప్యాడ్లు పెట్లు
ఉ
అన్నీ ఉంటాయి
ఉహు
ఇబ్బంది ఏం ఉండదు ఏం తగలవ్
ఎప్పుడైనా స్టేడియం కల్ చూషవా క్రికెట్
లేదు స్టేడియ లో వెళ్ల్ళడాం
ఆహా
మమ్మల్నొచ్చి ప్రేక్షకులు చూశారు
ఓహో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎప్పుడూ చూడలేరా
లేదండి ఆడ్ లేదు
టర్లేదా
ఎళ్ళాలనుకుంటాం కానీ టైం కుదరదు
ఊహూ మీ ఊర్లో స్టేడియం ఉందా
ఆ ఉంది పెద్ద స్టేడియం ఉంది
ఆహా
లక్ష మంది సీట్టింగ్ కెపాసిటీతో ఉంది ఆ వెళ్తాం ప్రాక్టీస్ కి మా ప్రాక్టీస్ సెషన్ అక్కడే జరిగేది
అవునా
అక్కడ ఎళ్ళి నేర్చుకొని అదే అకాడమి మాది
ఆహ అ
కల్నెత్తుకొని మ్యాచ్లు ఆడతాం
ఆహా
అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ లు కూడా జరుగుతాయి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ అన్నీ జరుగుతాయి
ఆహా ఆ ఇంకా
మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్లాడి ఎప్పుడు కైదారుకప్పు ప్పులు గెలుచుంటాం డొమెస్టిక్ మ్యాచ్లు
అవునా
ఐదు ఓవర్ ఐదు ఓవర్ల మ్యా తాడి
ఆహా ఐదు ఓవర్లు ఆడతారా
మ్మ్
మ్ హూ
మనుషుల్ని బట్టి ఎక్కువ మనుషు షులు ఉంటే ఎక్కువ ఓవర్లు తక్కువ మనుషులుంటే తక్కువ ఓవర్లు
ఆ ఊ టీవీలో వస్తాయి కద లైవ్ మ్యాచ్ ఐ సుతావా
ఆ చూస్తా చూస్తాను
ఆ అలాగే అలాగే అలాగే ఉహు
మీరు చూస్తారా అండి లైవ్ మ్యాచ్లు
ఆ చూస్తాంగా బాగా ఇంట్రెస్ట్ గా
ఆ ఉహు మ్యాచ్ అయ్యే దాక ఎటు కదలకుండా
ఆ అవును బాల్ తో బాల్ చూస్తాం
మేము కూడా అంతేనండి. బాల్ టు బాల్ బ్రేక్ కూడా చూస్తా ఉంటాం.
ఎక్కడ చెప్తా
బ్రేక్ గుడిచి వస్తాం
అవునా ఇంకేంటి ఫ్రెండ్స్ తో సినిమాలకి ఏం వెళ్ళట్లేదా.
లేదు
ఆ
మీరలా లేదా
మేము ఎప్పుడో మా చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు వెళ్ళట్లేదు.
హు
హ్మ్
హ్మ్ అలాగా
ఆ ఎప్పుడు ఆయన ఫ్యామిలీ తెల్లి సినిమా ఉహు ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు ఏమి ఉన్నాయిలే అని వెళ్ళట్లేదు. ఇంకా టీవీయే చూత్తం అంతసేపు.
ఇప్పుడేం బాగోట్లేదు అంతగా
ఊ
సినిమా టికెట్ రేటు కూడా పెంచేశారు.
హ్మ్ అవును బాగా పెంచేసారు.
టీ టీవి లోనే తరొక వారం రోజులు అయితే
అవును
అంత దానికె డబ్బు ఇళ్ బషీర్ కుడం కామద్
అంతే ఉంటాయి హ ఇంకేంటి మీ ఊర్లో ఏం స్పెషల్స్ ఉంటాయి
ట్ట
అవునా మంచి పని అదే
ఏం ఉంటాయి అవునవును పది పది బిల్డింగ్ తప్ప
అంతేనా టైం పాస్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్తారు
ఫోన్ చూసుకుంటాం టైం పాస్ చేయాలంటే
ఆహో ఫోన్ లేక పోతే
ఫోన్ లేక పోతే ఇంకా నిద్ర పోవడమే
ఇంకా బయటికి వెళ్ళడం పార్కులు వెళ్లడం అట్లా ఏం చేయరా
కి
మేము ఏం చేస్తాం టీవీ చూస్తాం కాసేపు తర్వాత వెళ్తాం అంతే మల్లా పాలెం చుట్టూ తిరుగుతాం
హ
అ ఇంకా మరిే
ఏం లేదండి
అ
కార్లు వాటిల గురించి ఇంట్రెస్ట్ ఏ నా మీకు
కార్ల కార్ల గురించి ఏం తెలిదు నాకు అసలు హ
క్రికెట్ అంతేనా
క్రికెట్ చూస్తాం టీవీలో సినిమాలు చూస్తాం సీరియల్స్ చూస్తాం సరిపోద్ది ఇంకా
సీరియల్ కూడా చూస్తారా
ఆ చూస్తాంగా అదే టైం పాస్ మాకు సీరియల్స్ టీవీలో వచ్చాయి ఇంకా డైలీ సీరియల్స్ వస్తాయి అయి సినిమాలు
బాన్ ఆ సీరియల్లు
ఆ బానే ఉంటాయి ఏద ఇంక టైం పాస్కి చూద్దాం
అదే లేండికా టైం పాస్
అంతే ఉ
భోజనం అయింద అండి
లేదు ఇంకా తినాలి హు అవును మీ ఫ్రెండ్స్ తో ట్రిప్ కేమ్ వెళ్ళరా
ఎల్తం
వెళ్తారా ఉహు ఎక్కడికి వెళ్తారు వాట్ వాటర్ ఫాల్స్ అట్లా వెళ్తారా
కొండల మీదకి వాటర్ ఫాల్స్ కి
ఆహా
బీచ్కి
ఉహు దగ్గరేన మీకు బీచు
ఆ దగ్గరే
ఆహా హు అంటే మీ దగ్గరలో ఉన్నాయ వాటర్
పక్కనే బీచ్ ఒక యాబై కిలోమీటరులు బాటా మేం దూరం ఏళ్లాల్సిందే
ఆహా ఉ వాటర్ ఫాల్స్ కెళ్తె ఆ సరే సరే
హు